హలో
చెప్పండి
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్త్
ఆ వినిపిస్తుంది ఓకే అయితే మనం ఈరోజు కుటుంబాల గురించి మాట్లాడు కుందాం ఓకేనానండి
ఆ సరే అండి
ఓకే అయితే కుటుంబాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి చిన్న కుటుంబము ఒకటి పెద్ద కుటుంబము అయితే ఇప్పుడు చిన్న కుటుంబంలో ఎంత మంది ఉంటారో చెప్పండి
చిన్న కుటుంబంలో నలుగురు ఉంటారు
ఆ వాళ్ళు ఎవరెవరండి నలుగురు
తల్లి తండ్రి ఇద్దరు ఆ వాళ్ళ బిడ్డలు
ఓకే ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి నలుగురు అయితే దాన్ని చిన్న కుటుంబము అంటారు అదే విధంగా పెద్ద కుటుంబం పెద్ద కుటుంబంలో చాలా మంది ఉంటారు ఆళ్ళు ఎవరెవరు చెప్పండి మీకు తెలిస్తే
ఆ పెద్ద కుటుంబంలో అందరు కలిసిమెలిసి ఉంటారు ఈ ఇగ ఒక సిక్స్ సెవెన్ మెంబర్ దాకా ఉండచ్చు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అంటే ఆ ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ అళ్ళ ఇద్దరి కొడు ఆళ్ళ ఇద్దరి చిల్డ్రెన్స్ వాళ్ళ పేరెంట్స్ అట్లా అందరు కలిసి ఉండేసరికి ఎక్కువ మంది అయితరు
ఆ అయితే పెద్ద కు టుంబంలో తాతయ్య నానమ్మ అమ్మమ్మ పిల్లలు ఇయా అంటే ఇట్లా సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటే దాన్ని పెద్ద కు టుంబం అనేసి అంటారు ఆ అయితే ఇప్పుడు చిన్న కుటుంబం వాళ్ళు ఎట్లా ఉన్నారం టే వాళ్ళు వాళ్ళ గ్రామాలలో సరిగా సౌకర్యాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఆ ఆయన తప్ప ఒక గ్రామాన్ని వదిలేసి పట్టణాలకు వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళలకు అక్కడ ఏ విధమైన జీవనఉపాధి లేకపోవడం వల్ల వాళ్ళు అంటే ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు అనేసి ఆ చిన్న కుటుంబాలు అ ఇంత అంటే పట్టణాలకు వెళ్తున్నారు అది మీకు ఏమన్నా ఐడియా ఉందా ఎందుకు వెళ్తారు ఏంద అనేసి.
అవును అంటే ఎప్పుడైతే ఊర్ళలో వాళ్ళకి యా తగినంత డబ్బులు రానప్పుడు వేరే ఊళ్ళకి వెళ్ళి ఏమన్నా కూలి పని కావచ్చు ఇంకేమన్న పనులుంటే చేసి ఇంకెక్కువ సంపాదిస్ సంపాదించడానికి ప్రయత్నిస్తారు
ఓకే చాలా బాగా చెప్పారు అయితే అదే విధంగా చూసుకున్నట్ల అయితే ఏదైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి ఇప్పుడు సొంత ఊర్లో ఉద్యోగాలు రాకపోవచ్చు లేదా పిల్లల చదువులు అంటే పిల్లలనీ ఆ గ్రామాలలో అయితే చూసుకో న్నట్లయితే తెలుగు మీడియం స్కూల్ ఉంటాయి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్కూల్ చదివయాలనింటే ఆ గ్రామాన్ని వదిలేసి వాళ్ళు ఆ పట్టణాలకు గానీ నగరాలకు గాని పిల్లల్ని చదివించడానికి కూడా ఆ వెళ్తూ ఉంటారు
అవును
ఓకే ఇప్పుడు పెద్ద కుటుంబం చూసుకుందాం పెద్ద కుటుంబంలో ఆ పెద్ద కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ ఏ విధంగా ఉంటారండి
ఇంకా కుటుంబంలో అందరు కలిసిమెలిసే ఉంటారు గాని కొన్నిసార్లు అప్పుడప్పుడు అపటికాయలు వస్తా ఉంటాయి
అంటే అపర్ధాలుంటే ఏ విధమైనయి అంటే ఏమన్నా గొడవల లేకుంటే ఆహా ఏం ఉద్దేశించి టి వాళ్ళలకు వాళ్ళ మధ్య అపర్ధాలు అనేటివి వస్తూ ఉంటాయి
అంటే ఆ ఇప్పుడు తాతే అమ్మమ్మ వాళ్ళు ఉన్నారుగా వాళ్ళుకి ఆ వాళ్ళకి హెల్త్ బాలేనప్పుడు ఎవరు చూసుకోవాలి ఏంటి అన్నప్పుడు నువ్వు చూసుకోండి నువ్వు చూసుకోవ అనుకుంటా కొ కొంచెం అట్లా గొడవలు అవుతా ఉంటాయి కొన్నిసార్లు డబ్బు విషాము వల్ల అయితే
ఓకే చాలా బాగా చెప్పారు అయితే అదే విధంగా కానీ అంటే ఉమ్మడి కుటుంబం వల్ల కొన్ని లాభలు కూడా ఉన్నాయి తెలుసా మీకు ఆ లాభాలు ఏంటి అంటే పిల్లలకు ఆ ఉమ్మడి కుటుంబాలలో ఉండడం వల్ల పిల్లలని చూసుకుంటారు ఎందుకంటే తాతయ్య నానమ్మ ఉంటారు కదా వీళ్ళు ఒకవేళ పనులకు వెళ్ళిన కూడా ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు అదేవిధం ఇంకేమన్నా ఉపయోగం ఉందా అంటే ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటే ఉపయోగాలు కూడా ఉన్నాయండి
అవును అంటే ఆ ఏమని తప్పు చేస్తే పెద్దవాళ్ళు చెప్తారు మనకి ఇంకా చిన్న పిల్లలకి పండుకునేటప్పుడు కధాలు చెపుతారు తెరుగు ఇంకా ఏమైనా మంచి చర్లు చెప్తా ఉంటారు
అవును అంటే పిల్లలకు తెలిసి తెలియని వయసులో తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది ఇది మంచి ఇది చెడు అనేది పెద్ద వాళ్ళే చెప్తు ఉంటారు అదే విధంగా చిన్న కుటుంబం ఉన్నట్ల అయితే చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు అప్పుడు ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళకు తెలిసిన విధానంలోనే పెరగడం అనేది జరుగుతుంది కానీ ఉమ్మడి కుటుంబంలో అలా జరగదు ఎందుకంటే అందరు కలిసిమెలిసి ఉంటారు వాళ్ళకి మంచి చెడు చెప్పగలిగే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ పిల్లలకు క్రమశిక్షణ అనేది ఎక్కువగా ఉంటది
అవును ఇంకా మీకు ఉమ్మడి కుటుంబం గురించి మీకేమేమి తెలుసు చెప్తారా
ఓకే అయితే ఉమ్మడి కుటుంబంలలో ఇప్పుడు ఏదన్నా ఆ ఏదైనా పండగలాగా చేసుకోవాల అనుకున్న అనుకోండి అప్పుడు ఇప్పుడు అందరు కలిసిమెలిసి చేసుకుంటారు తెలుసా మీకు ఈ విషయం
అవును తెలుసు అండి
అే ఓకే ఇప్పుడు చిన్న కుటుంబం గురించి మనం మాట్లాడుకున్నాం చిన్న కుటుంబాలు ఆ పట్టణాలకు వెళ్లి ఉంటారు వెళ్ళి ఉండడం వల్ల వాళ్ళు కూడా పండగ సందర్భంలో అంటే ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా గ్రామాలకు వచ్చి పండుగలు జరుపుకుంటారు వాళ్ళు ఏ విధంగా జరుపుకుంటారు ఆ అంటే వాళ్ళు చెప్పండి మీరు దాని గురించి ఏమన్నా హలో హలో ఓకే అయితే పండగ ఇప్పుడు ఏదన్న పండగ వచ్చింది అనుకోండి పండగ వచ్చినప్పు ఇప్పుడు చిన్న కుటుంబాలన్నీ కూడా